హలో
హలో
ఆ
హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం
హలో గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు
మేడం బాగున్నా మేడం మీరు ఎలా ఉన్నారు
బా బాగున్నా అండి దేవర బతకున్నాము ఇవాళ బాగా పెట్టినది ఇంకా సూర్యుడి పైన ఉన్నాడు నేను ఉన్నాని చెప్తున్నాడు ఇవాళ అయితే
హామ్
అప్పుడు దాకా తెలివదండి చేంజ్ అయిపోతుంది ఒకసారి చెప్పట్లేవు ఒకసారి ఎండ వస్తుంది ఒకసారి మబ్బు వస్తుంది
అవునండి
మళ్ళా మబ్బు వచ్చి మళ్ళా ఎండ వస్తుందండి కొంచెం తెలువట్లేదు వాతావరణం వల్ల కొంచెం హై లెవెల్ అవుతుందిండి అప్ అండ్ డౌన్ అవుతుంది నందివేమ్ చెప్పతేమ
మార్నింగ్ ఎప్పుడు లేస్తారు మేడం
సిక్స్ అండి
ఈయల సండే కూడా సిక్స్ అనాండి
ఇవాళ
కొంచెం వన్ అవర్ ఎక్స్టడా
అండి
అందరుూ కూడా అప్పుడు లేస్తర
అవునండి
మీరు ఫగర్నమాస్ చదవరా అండి
అ తొందరగా లేస్తే లేకుంటే అండి
ఆ అంటే లేస్తే అంటే లే మనం లేస్తాం అనుకుంటేనే లేవచ్చు కదండి
ఆ ఏందండి
మనం లేవాలి చదవాలి అంటే వస్తాను కదా ఇప్పుడు రంజాన్ లో అయితే మనం చూడండి ధైర్యం ఉంటందని ఎట్లా లేస్తాం
హు కంటిన్యూ చేసద్దాంమని కొంచెం అలవాటు పెట్టుకుందాం అని చూస్తున్నాని కావట్లేదండి
ఆ ఎందుకండి నైట్ ఎప్పుడు పడుకుంటారు మీరు
లెవెన్ వై దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీ అలా అవుతాయండి
మీరు తొందరగా పడుకుంటే తొందరగా లేయవచ్చు నైన్ నైన్
సాయంత్రం నైట్ డిన్నర్ ఎప్పుడు చేస్తారు
ఇప్పుడు ఈవినింగ్ స్నా స్నాక్స్ ఐటమ్ తింటే తిన్నంక ఇప్పుడు నాయనత ఇల సైట్లకు ఊ మట్ల బోళద్ నైన్ థర్టీ అవుతది ఇద టన్ స్ టెన్ అయితది మళ నిద్ర హఫ్టర్ అండ్వర్ తర్వాత నిద్ర పడత లేవన్ అయిపోతది
మ హలో
ఆ చెప్పండి
లేదు మీరు తొందరగానే కదా సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో తినేస్తారు తిన్న తర్వాత ఒక పది మరి తిన్న తర్వాత ఏం వర్కు ఉంటదండి మరి
తీయడం పెట్టడం ఇలా అలాబయటేయాడం
అవును మేడం ఎ సపోజ్ ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ తిన్నారనుకోండి ఎయిట్ ట్వన్టికి తిన్న తర్వాత మీరు అవన్నీ లేపడానికి ఒక ఐదు నిమిషాలు ఐదు
మళ్ళజల్లం మేము అల లెసి మత్త ముడువి మత్తా మెత్తలు ఏసి ఏడి చేసి దాని తర్వాత బోళ్ళు దోమి
ఆ ఎంత అవుతదండి దానికి అరగంట వేసుకోండి హాఫ్ అన్ అవర్
ఒళ్ళి కడగదనీకె హాఫ్ అన్వర్ అండి దీన్లీ
ఎందుకోండి అన్ని అన్ని ఉంటాయి ఎంతమంది ఉంటా అంటే నువ్ హఫ్ అన్వర్ కడగద ఎంత మంది ఉంటారండి మీరు
ఇప్పుడు మీరు ఎక్కువ వండుకుంటే ఎక్కువై తుంది తక్కువ ఉంటే తక్కువ అండి
అదే అడుగుతున్ననండి మీరు ఎంత మంది ఉన్నారు
అట్లా ఏం లేదండి ఎట్లా చేస్తే అట్లా ఉంటది
అదే అండి నేను అదే అడుగుతున్నా హాఫ్ అన్ అవర్ ఓన్లీ కడగడానికంటే ఎన్ని నీ అంతాగాన్
అవునండి
అంటారు మీరు
మీ ఐ టూ
అ
యేట్ మెంబర్స్ ఉంటాం
ఎయిట్ మెంబర్స్ ఉంటారా మరి మీరు ఒక్కరే చెప్తారా ఒకరే కడుగుతారా
ఆ లేదండి ఇప్పుడు కొంచెం డివైడ్ అయినాం
ఆ
ఇప్పుడు మేము దోమ్తుంటె కూడా వాళ్ళ కూడా తీసుకొస్తే సరిగ్గా కడిగిపోతాం
హాలొ
సపోజ్ మీరు ఉన్నారు చేస్తుంటే నేను వచ్చాను కదా మీరు హెల్ప్ చేస్తారు కదా అట్లనే
ఊ సరే ఎయిట్ థర్టీ అయింది హాఫ్ అన్ అవర్ దానికి హాఫ్ అన్ అవర్ అంటే నైన్ థర్టీ
నైన్ ఐత ఇదిచ్ చడంటే నైన్ అవుతదండి నైన్ తర్వాత ఇం ఏదైనా
అవును నైన్ థర్టీ వరకు అన్కోండి లెవెన్ వరకు ఏం చెతారండి పడుకోకుండా
ఏ మంది వరకు అండి అపిల్స్ నాలుగుఫ స్నానం చెత్తనండి హాఫ్న్ అవర్
రోజు స్నానం చేసి పడుకుంటారా ఈవినింగ్
అవునండి
ఆ స్నానంకి ఎంత హాఫ్ అన్ అవర్రా
అవునాండి
పొద్దుగల చేయొచ్చు కదా అండి స్నానం
ఈ బాయ్స్ కాదండి గర్ల్స్ ఇళ ఇట్లా పోసి టవాలు కట్టుకొని బయటికి రావడం మళ్ళా వాళ్ళు బయ ఇది మరి చూడండి
మేడం గల్త్ అయినా బయస్ అయినా ఏద చేసే వాళ్ళని చూపియాల మీకు స్నానానికి ఎక్కువ కేటాయించద్దండి బాత్రూమ్ కొన్ని సర్వేల ప్రకారం అంట మనం సగం జీవితం బాత్రూమ్ లోనే ఉంటాలి
ఆ ఏం చె బారు
సగం జీవితం మన జీవితకాలం అరవై ఏళ్ళు కదా ఇరవై ఏళ్ళ సమయం మన బాత్రూమ్ లో పోతుందట
ఆహా మీరు ఎట్లా అండి మరి భాష అయితే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా కూర్చుంటారు కదా
ఎవరు అండి మీకెట్లా తెలుసు అండి
తున్నా ఎట్లా వెళ్తారు మీరు వస్తా అట్ల
నేను తొందరగా ఇట్లా ఇట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తా అండి అక్కడ ఈ మా బాత్కానీలు చేయడం ముచం చేయడానికి అది ఏ మన్నా మీటింగ్ హల్ బాత్రూమ్ లో బాత్రూమ్ లో ఎక్కువ సాయం గడపు వద్దట అండి అందులో అక్కడ అవి ఉంటాయి కదా అండి బాక్టీరియా
బ్యాకతే దాన్ని వైపునే ఉంట
సో ఏ మనము అటు రిలీజియస్ పరంగా గానీ ఇటు సైన్స్ పరంగా గాని ఎవరు కూడా ఇప్పుడు మీ ఆ ముస్లిమ్స్లలో కూడా అంటారు బాత్రూమ్ లో ఎక్కువ సమయం గడపందు అని
హ్మ్ అవునండి
ఎక్కువ ఫ్లో వచ్చినప్పుడే పోవాలి చేసేయాలి రావాలట
హ్మ్
అందు ఇయ్యాల రేపు ఏమైందంటే అందులో పోతను ఫోన్లు చూసుకుంటా కూర్చుంటాను అ
అలా అండి ఇప్పుడు అదే పోయిందండి అవునండి బ్యా
నేను అదే నేను మీకు మీకు ఒకే సజెషన్ సజెషన్ చేస్తున్నా అండి బాత్రూమ్ పది నిమిషాల కంటే ఎక్కువ ఉండద్దండి బాత్రూమ్ లో దయచేసి
ఓ ఇప్పుడు చూడంది మీకు ఎట్లా పర్సనల్ విషయాలు చెప్పాలండి
ఆ పర్సనల్ అని కాదే మేడం అంటే ఇది ఆ హెల్త్ రిలేటెడ్ కదా అండి దీంట్లో మనం తప్పు అనుకోవడానికి ఏం లేదు నేను నాకు తెలిసిన ఇఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా మీకు నచ్చు
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ అండి
హ్మ్ ఏ వర్కైనా అండి తొందర తొందర చేసేయాలే ఇప్పుడు అన్నం అన్నం తీయడానికి ఐదు నిమిషాలు పట్టచ్చు పది నిమిషాలు పట్టచ్చు పదిహన్ని నిమిషాలు కూడా పట్టచ్చు
అవునండి
ఆ అది మన మీద ఆధారపడి ఉంటది
మ్మ్
ఇంకా అండి
ఇంకా మీరు ఏం చేస్తారండి
మీ ఫ్రీ టై లో ల్యాప్టాప్ చూస్తాను వీడియో చూస్తాను ఆ ఖాళీగా ఉంటాను మావిడ చెప్పిన మన చేస్తాను అప్పుడప్పుడు వంట చేస్తాను రీసెంట్లీ రీసెంట్లీ బిర్యానీ చేసానండి
ఎలా చేసారు చె
చాలా బాగా చేసానండి అందరూ అపు ఇళ్ళలను కొరుక్కున్నట్టు టు చేసానండి మొత్తం అంటే అంత టేస్టీగా చేసానుండి అంత టేస్టీగా చేసాను అసలు ఇంంత గ కూడాడ మగిల
ఉ మరి మళ్ళీ ఎప్పుడు మీరే చేస్తారా
మావిడ మస్తు మెచ్చుకున్నానండి చేసినందుకు చాల బాజసి మూడు రోజులు మేము ఇద్దరం
మీరు తినలేదండి మీరు ఎవడే మొత్తం తినేసిందా మరి
లేదు లేవు మేమి ఇద్దరం అని చెప్తున్నా కదా మూడు రోజులు త్రీ డేస్ ఉంచుకొని మరీ తిన్నాము
ఆహా మరి మాక ఎప్పుడు పంపిస్తున్నారు
మీది అడ్రస్ తెలియదు కదా మేడం
ఆహా మీ ఫ్రెండ్స్
అడ్రెస్స్ చెప్తే చేసినప్పుడు పార్సల్ పంపిస్తా దానికి ఏందండి
మీ ఫ్రెండ్స్ కదండి తెలుసు అనుకుంటా మీకు
కానీమ్మ ఆవి మంచిగా అనిపేదండి లేడీస్ తో ఆ ఎక్కువ చనువుగా ఉంటాయి
ఆ ఎందుకండి ఎవరైతేనా ఫస్ట్ట్లా ఉన్నారా మీరు మరి
లేదు ఎవరితో అయన మాట్లాడినా ఆేను మొ ముఖం చేంజ్ అయిపోతుంది నాకు అర్థమ అయిపోతుంది ఇక అందుకోసమే లేడీస్ తో ఎక్కువ మాట్లాడాలి ఏమైది అండి హలో హలో అయ్యో ఏమైందండి
చ
హలో ఏమైందండి సరే అండి మరి అయ్యో హెల్త్ బాలేదా ఏంటి
క
హలో
దగు వచ్చింది
దగ్గొచ్చిందా అండి అయ్యో ఎడ్ సైడ్ అని అట్లా ఎట్లా అయిందండి ఏమన్నా తినుకుంటా మాట్లాడారా అండి తినుకుంటా మాట్లాడారా అడి
నిల్లు తగుల
సరే అండి సరే అండి సరే అండి కొంచెం రిలాక్స్గా అండి నేను మల్లిజ